హలో హ విన్పిస్ ఉందం ఆ ఎలా ఉన్నరండి
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ నేను బాగున్నానండి అదే ఏం చేస్తున్నారు ఆ తిన్నామండి అదే ఇప్పుడే మామిడి కాయ్ పప్పు అన్నం తిన్నాను
అవునా ఆ తిన్నా ఇప్పుడే తిన్నా మాది కూడా సాంబార్ అండి
ఓహో ఓహో అదే అది ఏ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీనే ఈరోజు వాతవరణం అంతా చల్లగా ఉంది మీ దగ్గరండి
మా దగ్గర మొన్నటి వరకు వర్షం పడిందండి ఈ రోజు కొంచెం ఎండగానే ఉండే ఇక్కడా ప పగలు ఎండ మధ్యాహ్నం కూడ ఎండ ఈ సాయంత్రం వర్షం ప డిద్ది మొత్తం వర్షం వడగల్లు వర్షం పడిద్ది ఇక్కడ.
అవునా ఇక్కడ మొత్తం చల్లగా ఉంది వర్షం ఏం లేదు.
అదే అదే ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టే అక్కడ చల్లగా ఉందనుకుంటా!
ఆ అవును కావచ్చు మేము వర్షం పడొద్దని మొక్కుకుంటున్నాము ఇక్కడ వాళ్ళంతా.
ఆ ఎందుకండి
ఇక్కడా వరి పం టలు వేసారు కదా మొక్కజున్న పత్తి అవన్నీ, అవన్నీ కరాబ్ అయిపోతయి ఇప్పుడు మా కు వర్షాలు పడితే
అవునండి అవును. అది పడదనుకుంటానండి అక్కడ ఈ మూడు రోజులు వర్షం పడుతదని ఈ అయిపోయింది కదండి ఈ వారము ఈ వారం ఫుల్ వర్షం ఎక్కువ పడిద్ది అని టీవీ లో చెప్పా రు ఇంక రాదులేండి వర్షం అయితే.
అదే రావద్దనే కోరుకుంటున్నాం మేము గూడ ఇక్కడ మా దగ్గర కూడ చూ పిస్తున్నారు ఫోన్ లో వాతావరణం. ఎండగానే ఉంటుందిగా ఇంకా ఏడు రోజుల పా
ఆఁ ఇంకా మొత్తం ఎండనే అండి. ఈ అమావాస్య దాటిందంటే ఇంకా ఎండనే ఉంటది మొత్తం.
అదే
మ్ అ ఎ ఏం చేస్తున్నండి?
ఏం లే ఏమన్న మూవీ చూశారా మీరు కొత్తగా?
అ దురంధరూ చూద్దామని అనుకున్నా ఆ నాలుగు గంటలు ఉంది ఇంకా పోలే. ఆ మూవికీ
అవునా మేం గూడ చూద్దామని అనుకుంటున్నా కాకపోతే చూడం టీవీలో పడ్డ
టీవీలో ఆ అవునండి ఏం కూడ అంతే! టీవీ లో పడ్డప్పుడే చూస్త నే గూడ ఈ కపుల్ ఫ్రెండ్ డే అని ఒకటి వొచ్చింది మొన్న టా అది చూశానంటి టీవీలో చూశ బాగుందండి అది బాగుంది. ఓ మంచి సందేశం ఉంది.
చెప్తారా సందేశం ఏంటో?
ఆ అంటే ఆ ఒకరిని నమ్మి వచ్చినందుకు ఎ ఎల్లప్పుడూ తోడుగానే ఉండ చాలి అని చివరి వరకు వాళ్ళకి ఎలాంటి స
డాలని
ఆ మీనింగ్ అది బాగుందండి సినిమా అయితే అలాంటి సినిమా చూడలేము మళ్ళీ నేను
చూడాలి మేము గూడా కపిల్ ఫ్రెం ఏంద్ ఏం టే సినిమా నేము
కపుల్ ఫ్రెండ్లీ అండి.
కపుల్ ఫ్రెండ్లీ అంటే ఇద్దరు కపు అందులోనే తెలుస్తుంది ఇద్దరు కపుల్ ఫ్రెండ్స్ లా
ఆ ఆ అవునండి ఫస్ట్ లో అట్లా ఉంటారు తర్వాత తర్వాత ప్రేమించుకుంటరు, తర్వాత తర్వాత ఆమెకి ఏమవుతదంటే మ్ కేదో జబ్బు వస్తది అప్పుడు వాడు వదిలేసి ఎళ్ళకుండా ఆమెతో పాటే ఉంటాడు.
అదే ఇప్పుడు ఎవరినైనా ఏదన్నా ద తమలో లోపం ఉంటే. వాళ్ళని వదిలేయకుండా వాళ్ళ వెంట ఉన్న వాళ్ళే కపుల్ అవుతా
ఆ అవునండి అవునండి అది ఆ సినిమా అయ్యో ఆ అవునండి ఆ సినిమా హీరో ఎవరో తెలుసా అండి
తెలియదండి
అది గోల్కొండ హై స్కూల్ చూసారా
కోల్కొండ హై స్కూల్ చూడలేదు
ఆ గోల్ వర్షం సినిమా చూసారా
ఆ చూసాను
వర్షం సినిమా డైరెక్టరు ఈ వాళ్ళ కొడుకు డైరెక్టర్ వాళ్ళ కొడుకు
అవునా
ఆ అది వర్షం సినిమాలో అది ఆ డైరెక్టర్ వాళ్ళు కొడుకు వర్షం సినిమాలో వాడు పక్కన ఉంటాడు గోపీచంద్ పక్కన ఒక
గోపీచంద్ ఉంటారు కదా గో విలన్ నా ఆ ఆ
ఆ పక్కన ఒకడు నల్లగా ఉంటాడు
ఆ
ఆ వా వాళ్ళ తమ్ముడు కొడుకే ఈ హీరో అవునండి అది బాగుందండి సినిమా చూడండి
చూస్తా కంపల్సరిగా చూస్తా మీరు ఇంతగా చె
ఆ అవును అండి అదే మీరేమైనా కొత్త సినిమాలు చూసారా అండి
రీసెంట్ గా ఏం చూడలే సంక్రాంతి అప్పుడే చిరంజీవిది ఒకటి రిలీజ్
ఆ మనశంకర వర ప్రసాద్ ఆ అదే ఆ అది ఎట్లా ఉందండి బాగుందా
ఆ బాగుంది అ దాంట్లో కూడా మంచి మీనింగే ఉంది బాగుంది చాలా ఫన్ గా ఉంది
ఆ అవునండి బాగుంది
చూసారా మీరు
ఆ అంటే సగం చూసానండి ఇంకా సగం చూడాల లాస్ట్ లో ఏమవుతదో చివర్లో ఏమౌతాదో చూడలేదండి మొదటి అక్కడ వరకు చూసా వాళ్ళు ఊటీ కెళ్తారు అది అక్కడ వరకు చూసా
అవునా లాస్ట్ కు హీరో హీరోయిన్ కలుస్తారు
హ
మళ్ళీ పెళ్లి చేస్కుంటారు.
ఆహా మళ్లి పెళ్ళి చేసుకుంటారా
ఆ వెంకటేష్ వస్తాడు వెంకటేష్
ఆ ఆ ఆ ఓకే వెేంకటేష్ సు వెంకటేష్ చూడలే దా అండి ఆ
ఆ చూడండి బాగుంటది వెంకటేష్ ఎంట్రీ నుంచి బాగుంటది మూవీ
ఆ అదే చూస్తానండి అది
టాకీస్ లో చూసాం కదా నచ్చిన నచ్చకుండా చూడాలి అక్కడ
ఆ అవునండి ఆ డబుల్ బెడ్రూమ్ బానే ఉంటాదండి అది ఆ చిరంజీవి సినిమాల్లో బానే ఉంటాయి
అవునా ఆ బానే ఉంటాయి బానే ఉంటాయి అవును వెంకటేష్ సినిమాలు కూడా ఫ్యామిలీ స్టోరీ తోని కొంచెం ఎమోషన్ కొంచెం ఫన్ బాగుంటది
బాగుందండి బాగుంటది ఈ అనిల్ రావ్పూడి గారు వాటర్ కూడా బాగుంటాయి సిన్మా
ఇప్పుడు ఎఫ్ త్రీ ఎఫ్ వన్ అన్ని వాడే కదా ఇది కుడ వాడే
వాడే ఇది గుడ వాడే ప్రతి సంక్రాంతికి వస్తడు. ఇలా హిట్ కొట్టి ఎళ్ళిపోతడు.
ఒక ఫ్యామిలీ స్టోరీ తోని వత్తడు నిజంగనే హిట్ కొట్టి వెళ్ళిపోతడు అవును
ఆ ప్రతి సంక్రాంతికి అన్నీ అందర్ మూవీలు ఫ్లాప్ అయితే వాడు మూవీ ఒ క్కటే హిట్ అయితది ఆ ఆ సంక్రాంతికే అస్తడు ఆ సం ఆ పోయిన్ సారే ఎఫ్ ఒన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఉందా అండి ఎఫ్ త్రీ రాలే కదా ఇం
ఒచ్చింది ఒచ్చింది. ఎఫ్ త్రీ వచ్చింది. ఎఫ్ త్రీ అయిపోయినంక సంక్రాంతిక్ వచ్చాము సంక్రాంతికి ఒచ్చాం అన్కా ఇది చిరంజీవిది. అన్ని వెంకటేష్ తోనే దీని తీస్తున్నామని ఈ సారి చిరంజీవితోన్ తీసినట్టుంది.
ఆ అంతే అనుకుంటా ఇంకోటి ఆ పటాస్ అవి పాతవి అవి గుడ సంక్రాంతికే వచ్చాయ్ అవి గుడా హిట్టే మొత్తం ఇంత వరకు ఒక్క ఫ్లాప్ లేదండి ఈ వీడ్కి
అవునండి. ఒక ఫ్లాప్
అయ్యో ఇంకా ఇదే ఇప్పుడ్ ఇందా కా పాలు పొయ్యి మీద్ పెట్టానండి మాడిపోయినయ్
అయ్యో!
అదే ఆ ఇప్పుడా నాన్నగార్ వస్ స్తే తిడ్తార్ అదే ఆలోచిస్తున్న ఏం చేద్దాం అని ఆ గిన్న లోపల పెట్టేసి
లేదండి కొత్త పాల్ తేయండి ఆ గిన్నె మొత్తం మాడిపోయిందా.
గిన్న మొత్తం మాడిపోయింది. నేను ఇందాక మాట్లాడ్తూ ఉన్నా ఫోన్లో నాకు ఎ స్మెల్లొచ్చింది. వాసన్ వచ్చింది పక్కింటోల్ద్ అనుకున్నా నేన్ మర్చిపోయా
పాలని వంపేసేయన్ వంపేసి దానికొక కొంచెం ఉప్పేసి నిమ్మకాయ రుద్ది కొద్దిసేప్ పక్కకు పెట్టి కొన్ని వా అండి దాంట్లో కొద్దిసేపు నానాక నిమ్మకాయతో
ఆ చేస్ చేస్తానండి అలా చేస్తా పాలన్నీ ఎండిపోయినయండి పాలన్నీ ఆవిరైపోయినయి.
అదే కొంచెం ఉప్పేసి నిమ్మకాయ ఏసి రుద్దండి ఫస్ట్ కొంచం అది గిన్నెకు పట్టాక దాన్ నిండా నీళ్ళు పోసి కొద్దిసేపు నానాక రుద్దండి ఎమ్మటే పోతుం లేక్పోతే బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఏయండి అట్ల కూడా పోతుంది.
ఆ బేకింగ్ సోడా ఏ. బేకింగ్ సోడా, నిమ్మకాయ్, ఉప్పు రాసి బాగా రుద్దుతా అది పోయాక నీళ్ళేస్తా కొంచం
ఆ
అ ఆ థ్యాంక్స్ అండి మంచిగ చెప్పారు.
ఇంకా అండి మీ మమ్మీ వాళ్ళు ఇంట్లో లేరా
ఆ ఎవర్ లేరండి బయటికెళ్ళార్ అందరూ
అందుకే మీర్ పాల్ మార్చారా
ఆ అవునండి మామూలుగా అయితే మాట్లాడను మా ఇంట్లో ఎరైనా అంటే ఎవరు లేకపోతే ఇట్లా మాట్లాడతా అన్నమాట ఆ ఒకవేల మాట్లాడను కొన్ని ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు అదే మమ్మీ ఆ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అవి ఊరికే అడుగుతారు ఫోన్ ఎప్పుడు కట్ చేస్తావు ఫోన్ ఎప్పుడు కట్ చేస్తావు అని
అవునా ఫోన్ ఫోన్ ముట్కోనివ్వర మీమల్ని
ఫోన్ ముట్కొని ఇస్తారు అందరు ఫోన్ ముట్టుకుంటారు ఎక్కువ అందరు ఫోను రీల్స్ అ ఫేస్బుక్ అని చూసుకుంటారు అది కాదండి సమస్య కానీ ఫోన్ మాట్లాడం సమస్య నేను అక్కడ
అవునా బ
కే మాములుగే ఆ చాలా అండి అస్ అసలా ఈ ఒక్క విష లో ఫోన్ మాట్లాడము ఇంక బయటకి వెళ్ళకపోవడము వెళ్ళడము అది అది వా వాళ్ళకి నచ్చదు అది ఎంతకో చిన్నప్పటి నుంచి
మా పేరెంట్స్ కూడా అంతేనండి బయటికి వెళ్ళొద్దు ఆ ఫోన్ ఎక్కువ జుడోదు ఫోన్ ఎక్కువ జుడదు ఎక్కువ సిప్ ఎవరితోరు మాట్లాడద్దు అంటే ఫ్రెండ్స్ మాట్లాడు కోవచ్చు కానీ ఆ బాయ్స్ తోని మాట్లాడొద్దు
ఆ మాట్లాడద్దు అట్లా మాది ఆ మా కూడా అంతే అండి అసల కానీ వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారుని అను కాని ఇది మరి ఎక్కువ జాగ్రత్త ఇది
అవునండి
మాదే
కొంచెం ఫ్రెండ్ లాగా చెప్తే మనం కూడా ఇంటాం కానీ బాగా చిరాకు పడతం
ఆ అవునండి అది
అ
అదే కానీ ఇంకేం చేస్తామండి ఇంకా అట్లా అయిపోయింది ఇంకా
అయిపోయిందా ఏం లేదు
ఒక అలవాటులాగా అయిపోయింది ఇంకా అమ్మ ఎప్పుడు వచ్చినా ఫోన్ ముట్కోకూడదు పని చేస్తూ ఉండాల ఇక అమ్మొచ్చే సరికి ఈ ఇంట్లో పనంత ఇల్లు చిమ్మి తుడిచి అంటుతోమి బట్టలారేసి అప్పుడు కూర్చుని కూర్చునివ్వదండి అమ్మ అసల కూర్చుంటే కోపం అమ్మకి
మా అమ్మ వాళ్ళు కూడా అట్లనే ఉంటారు కూచో వద్దు ఆడపిల్లలు కూర్చుంటే ఆ ఈ పని ఎప్పుడు చేస్తావు ఆ పని ఎప్పుడు నేర్చుకుంటావు ఆ ఇది ఎప్పుడు నేర్చుకుంటు అద ఎప్పుడు నేర్చుకుంట ఇదే గోల్ అండి మా ఇంటి
అవునండి అసలా ఒక ఒక పట్ను ఉండదియరా అట్లా
ఆ మా చెల్లెని కూడా బా తిడతారండి ఆమె తిట్టిని కూడా పట్టిచు
ఆ అవును అమ్మ చాలా గట్టిదండి మీ చెల్లి
మ్ సరేనండి ఉంటాను ఇగ
సరే అండి ఆ
అ